ఏం జేసున్నారండి
ఆ చెప్పండి
ఏం జేసునరండీ
ఏం చేస్తలా టీవీ జూస్తున్నా
ఏం జేసర్
మీరేం చేస్తున్నారు
ఏం లే కున్నాం ద వేరే పక్కన ఆళ్ళు టీవీ చూస్తుంటే పక్కన వాళ్ళు నేను మాట్లాడదమని
అవునా తిన్నారా అన్నం
తిన్న
ఏం కర్రీ
మాది పప్పు పాలకూర
అవునా
పచలాండి ఇన్ని రకాల్ వెట్టుకొని పప్పు కలుపుతే అందులో
బాగుంటది కాంబినేషన్ పప్పు పచ్చడి
ఊ అట్లా తింటారు మారి
అయిపనయ్ అప్ పనులు
ఏంటి
ఇంట్లో పనులు
ఆ ఎంతో అయితే ఏపేనిది వస్తాను ఇకా చూస్తనే ఉంటారు మా ఊళ్ళ పండనే పండరు పద అయితది పండేసరికి
అంతే ఇగా పిల్లలు హోమ్ వర్క్ రాస్తారా
రాస్తారు
క్లాస్ లో బాగా చదువుతారా
ఆ చదువుతారు అంటే అట్లా చదుతనే వాళ్ళ పిల్లలు టూషన్ కి ఏళ్ళరు మేమ బయట అ మా అప్పుడప్పుడు వెళ్తామండి మీరు వెళ్తారా
హమ్ వెళ్తాం మేము కూడా
స్కూల్ నుంచి వస్తారు ట్యూషన్కి వెళ్లరు ఇంట్లోనే రాసుకుంటా ఉంటారు ఇంట్లోనే ఉంటారు వెళ్ళరు బయటికి ఎప్పుడో ఒకసారి ఎప్పుడున్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తె ఆటలు ఆడుతారు బాగానే బయట
కొద్దిసేపు ఆడుకున్న తర్వాతనే ఆడుకోవాలి కొద్దిసేపు ఆడుకున్న తర్వాతనే ఏమైనా వర్క్ చేయాలి
హమ్
అప్పుడే స్కూల్ నుంచి ఒచ్చి అప్పుడే రాయడం చాలా ఆశ్చి ఆ
వాడుతారు పడకాసి బంటాది ఆ చేస తరువా ఏదన్నా తింటారు తిన్నాక తర్వాత ఇంకాసేపు రాస్తరు మళ్ళా ఆడతనే ఉంటారు అసలు పండుకొనే పండుకోరు పది అయితది టీవీ బంజేసేసరికి బంజేయనే బంజేయరు టీవీ మోత్కొంగ మోత్కోంగ టీవీ బంజేస్త అసలు ఊకె టీవీ టీవీ చూస్త పిల్లలక ఏమివి చూడొద్దనింటాను వినరు అసలే చెప్తే అసలు వినరు ఇలా ఇది
ఉ
ఇవి జూడో దశలుండి చెల్లు మళ్ళా చెల్లు కొట్ బాగా కొట్టుకుంటారు ఇద్దరు ఇంట్ ఒకటే కొట్టుకోవడం బాగా
ప్లాన్ చేసారా
సమ్మర్ కి ప్లాన్స్ స్కూల్ సమ్మర్ హాలిడేస్ కావాలి క వేదర్ స ఎట్లు బా
ఆ చాలా హాట్ ఉంది
కి పిల్లల తే భయనే చాల వాతావరణం చేంజ్
హామ్
అందుకానీ ఎల్లడం ఆలోచిస్తా ఉంటంద కాండీ సరగా ఆరోగ్య బగో
ఇప్పుడు ఉగాది వస్తుంది షాప్ టిఫిన్ చేసారా
ఉగాదిక ఇంకా చేయలే కదా పండుగ ఇంకా ఉంటాయి కదా చేయలే ఇంకా ఏం చెయ్ ఇంట్లో ఉన్నాయా వేసుకుంటాం ఇంగ
అవును
మరీ ఎంత షాపింగ్ చేయాల అనింత ఇంట్రెస్ట్ ఏముంటది
ఉ
ఏ ఉం వసుకుంట పండుగలు చేసుకుంతారు ఇంట్లో
వెళ్తారా ఫంక్షన్స్ కి
ఫంక్షన్స్ అంటే ఏమ న్నా దగ్గర వాళ్ళ ఏమన్నా పెళ్ళిళ్లు అఈ ఉంటే వెళ్తాం
ఉ పెళ్ళిళ్ళ ఎలా చేస్తారు
మాకెల్లయితే బానేస్త స్తారండి పెళ్లిలు ఇలా వాళ్ళుారు పిల్లగాడు ఉంటారు మంచిగానే చేస్తారు ఒకరికొకరు తయారు ఆమె అదంత బాూ కలిిన చేయ హల్ద గని మంచిీిన ఓ రోజు ముందే హల్దీ జేస్తరు మల్ తెల్లరే పెళ్లి జెస్తారు మళ్ళీ అబ్బాయి వాలింటికికెల్ తరు మల్ అ రోజూ అబ్బాయి వాళ్ళు ఇక్కడ మళ్ళ షిప్ శిప్షన్ అనిబెడ్ తారు అబ్బాయి వాళ్ళు ఇక్కడ మళ్ళి పిలలోళ్లు ళ్ళంతా పోతరు మళ్ళ ఆడ రిసెప్షన్ చేస్త తరు ఆడ
చూసుకుంట్రూ మళ్ళీ వస్తారు బానే ఇస్తారు అక్కడా పెల్లిలే బానే ఇస్తరి అక్కడ
ఈ
ఆ
వచ్చా వంటా
వంటలువచ్చు వంటండి ఇంట్లో వరకు బయట చేనికి రాదు ఇంట్ల మన వరికీ చేస్తా ఎవరైన వస్తరా మరి మీతో మాట్లాడడానికి అడ బోరుకోటకుంట
సారు
వస్తర
ఈ
నాత్ మాట్లాడతారా టివిలు చూడడం కన్నా అట్లా మాట్లాడు పొడమ్ బేటారు టీవీలు సెల్లులు చూడడమ్ కంటే పక్క వాళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడం
ఊకె టీవీ ఒక్క దానే చూస్తే కూడా బోరు కొడతది ఒక వేళ వాళ్ళు రాకపోయినా కూడా నేను వెళ్ వెళ్లి మాట్లాడతా
అదే అంటాన సెల్ బాగా తగ్గించాలి పిల్లలకి అస్సల్ విననే వినరు చెప్పితే అసల్
ఉ హ్మ్
ఈ సెల్లులు టీవీలు తగ్గించడమే అస్సలు వినరు
ఓ
పిల్లలు
అంతే ఇగా వాళ్ళు
హ్మ్ ఎప్పుడు తగ్గిస్తారు మరి బాగా చూస్తా ఉన్నారు
అంతే
ఏమన్నా చికెన్ పచ్చడి మటన్ పచ్చడి లాంటివి ఏమన్నా నాన్ వెజ్ పచ్చడిసు ఏమన్నా చేస్తారా కొత్తగా ఏమన్నా
ఆ చికెన్ పచ్చడి చేయొచ్చు
చికెన్ పచ్చడి చేసు సరే ఎట్లా చేస్తారు దాన్ని మంచిగా వేంపుతారా
ఆ ఏముతాం చాలా బాగుంటుందికా పచ్చడి
తిన్న రా మీరు ఎప్పుడైనా
తిన్నాం
బావుంటదా
సు చాలా బావుంటుంది
మరి మటన్ ఫిష్ గట్ల ఏఅయిన
అవి గూడా తిన్నం బర్ అవి గూడా తిన్నాం బట్ చేయడం రాదు
ఊహూ ఎవరన్నా పంపిస్తే తింటారు అంతేనా చేయనికి రాదు ఏముందం ఇప్పుడు నేర్చుకుంటనే వస్
ఆ యూట్యూబ్ల యూట్యూబ్లల్లో అయితే
హ్మ్ నేర్చుకోవాలన్నీ ఈ రోజులల్లోనే సరే అండి వంటలు వస్ చ్చాని రాదు అని అంటే ఏ పనులు రావు నేర్చుకోవాలి అంతే,
చిన్న పిల్లలు కూడా నేర్చుకోవచ్చు ఫోన్ల చూసి
అదే అంటున్నా అందరు నేర్చుకుంటానే ఉన్నారు అన్నీ వస్సూనే ఉన్నయ్ ప్రతీదీ ఏపనిజేయ్ కున్నా అన్నీ వస్తనయ్ ప్రతీది వస్తునే ఉన్నాయ్ ఇయన్ని
ఉగాదికి ఏం స్పెషల్ చేస్తున్నారు ఇంకా డిసైడ్ చేసుకోలే
చేసుకలేం
అవునా
ఏ ఇకా మాముూలుగానే జరుపుకుంటాం అంతే
ఇక్కడ ఎక్కువ ఏ పండగస్తు సెలబ్రేట్ చేస్తారు బాగా
సీరమా నవమి
ఆ మాకెలి దసరా
చిరానాని ఇప్పుడు ఇన్న బాగా చేస్తారు దేవుని పెళ్లి చేస్తారు మా పళ్లి లేకని వుస్తారు దేవుళ పిళ్లి మన అంట వస్తారు వాన వస్తారు తలంబ్రాలు ఉండదు పెళ్లి అక్క చూస్తే అసలు రా బుద్ధి కావదు అసలు ఎంత పయిస్ర్ హుసైన్
అవునా దసరా కూడా చాలా బాగా చేస్తారు
దసరా ఉంట ఎత్తలచేస్తారు
దసార తెలిదా
అంట తెలుసు నాకు కోంచం నీ కాడ ఇట్లా వేస్తను మా కాడ అంటే మాస్తనే ఉంటారు దసరా అంటే కొత్త బట్టలు వేసుకుంటారు అది పాలపిట్ట చతాన అని అంటారుద జమ్మాకు వేస్తారు జమ్మాకు కోసం పోతారు ఆ రోజు జమ్మకు పట్టు నుంచి ఇంట్లో పెట్టుకోవాలని ఏ ఉంటారాండి
అంతే అన్ని పండుగలు చేస్తారా
ఆ
అన్ని పడుగలు చేస్తారా
ఆ అన్ని పండుగలు చేస్తాను నేను
గుడికి వెళ్తారా పండగలప్పుడు
ఆ గుడి ఆ వెళ్తతా
అవునా ప్రతి పండుగకి వెళ్దారా గుడికి
ప్రతి పండుగ అంటే మనకి ఏదైనా ఉశం మ ఏదైనా ఉండ వెళ్తాం భర్త చేలప్పుడు ఏనమే అరేంజ్ చేయప్పుడు ఏమన్నా పండగలు
బర్త్ డే
ఆ అట్లేప్పుడే వెళ్తాం అ ఎక్కువ ఇంట్లోనే జేస్సాం చె
అవునా
ఎక్కువ ఇంట్లోనే జేస్సాం బైటికెక్కువ గుండలకి ఏదన్నా ఇంనే ఉన్నా ఇప్పుడే పోతు అందరు ఒకేసారి తింటారా
ఆ
ఇందరు పిల్లలుంతాసారు
ఉ మీరు తిన్నారా అందరూ
నేనా తిన్న తిన్నం టీవీ చూస్తుంటానే ఆన్టీ వాళ్ళగినొస్తే నడదమ అంటీ వాళ్ళు ఆంటి వాళ్ళు వస్తారు కన వాళ్ళ కాసేపు టీవీ జూస్తాం లేద మాట్లాడకు
అవును ఒక టీవీ గూడా చూడొద్దు మాట్లాడాలి బయట తిరగాలి గ్రౌండ్ కి పార్క్కిి అన్నిటికి పోవాలి
అవును పోవాలి కానీ ఏడా ఇగఏడా కుదరనే కుదరట్లేదు వస్తులేది ఈవినింగ్ టైమ్ లో సై
అ
వెళ్తాము అట్లాయిగా
ఆ బయటికి వెళ్తేగుడా పిల్లలకి రిలీఫ్గా ఉంటది
ఆ వెళ్తాము అప్పుడప్పుడు అట్లా బయటికి కానీ ఎప్పుడు పిల్లలు ఇంట్లో టీవీకి అలవాటు పడ్డారు
అదే బయటికి తీసుక వెళ్తే అలవాటు పడరు ఇంకా
ఉ